హలో వినాపడతుందా అదిగో నీరసం వచ్చేసింది నాగా దెబ్బగా ఒ కాళ్ళకి నీరసం వచ్చేసింది ఏంటె
ఇ నువ్వు బ్లూటూత్ పెట్టుకని అంత పని చేసావా మ్మ్
వచ్చేసాక వినిపించాలిగా మరి అప్పుడు వినిపించలేదు
మనం ముందు కాల్ ఏంటి మెసేజ్ చేసుకున్నాం కదా నువ కాలు అప్పుడే కట్ చేసావు నేను అప్పుడే చేసావు దానివల్లే ఏమన్నా పోయింది ఏమో
ఏమో మరి ఏమైందో అన్లే కనెక్ట్ అయింది కద ఏంటి ఇంకా ఇన్కమింగ్ కాల్ అని అలాగే సక్ అయిపోయింది రెండు సార్లు చేసావా ఏంటి నాకు మళ్ళ వస్తుంది కాల్
ఏంటి ఇందులోనుంచే వేస్తుందా
స్క్రీన్ మీద చూపిస్తుందిక అలాగా ఇన్కమింగ్ కాల్ లని చూపిస్తుంది
ఆహ సర్లే మాములుగా ఇక్కడ మాత్రమే నాకు అవుతుంది క సెకండ్స్ కౌంట్ అవుతున్నాయిద
చాలలా మీ అకా కౌంట్ అవితే చాలలా ఏం మా అమ్మమ్మకి గ్యాస్ బుక్ అవట్లేదంట ఫోన్ చేసింది ఇప్పుడు నేను ఆవిడికి ఫోన్ చేసి గ్యాస్ గ్యాస్ ఏజెన్సీకి కాల్ చేసి ఫోన్ ఆమ్మామ్మ ఫోన్ నంబర్ ఇలింక్ చేయమని ఇచెస ఏ నెంబర్ తో లింక్ అయ్య ఉంటే ఆ నెంబర్ తనే ఉది బుక్ ఇంగ్
మాకుడు మా డాడీ నెంబర్ తోనే బుక్ చేసుకుంటాం ఎప్పుడు
ఆ అందుకే ఎందుకు తోపాలు అని మెంటల్ ఎక్కేసి మా అమ్మది ఇచ్చేసాను మా అమ్మ అంటుంది నా దానికి అదే ఉంది దాని ఫోన్ క ఎందుకు ఇచ్చేవా నా ఉది అంటుంది ఆల్రెడీ మా అమ్మమ్మ ఫోన్ నెంబర్ లింక్ అయ్య ఉంది దానికి కానీ ఏమో దానికి ఏమో ఎవరు చేయడానికి ఉండరు అా ఫోన్ం బాలన్స్ ఉండదవు ఇసి విచ్చతుంద ఆ ఏంటిది నాలుగఐదు రోజుల నుంచి గ్యాస్ లేదు నేను ఎలాగా అన్నం తంటలేదు ఎలాగంటున్నాను తెలిసాను ఫోన్ చేసి ఏడ్ చేస్తుంది ఇప్పుడు
అ ఎప్పుడు వెళ్ళారు ఎప్పుడు వెళ్ళిపోయారు మీ అమ్మమ్మ ఇక్కడే కద ఉండి చరు
వెళ్ళిపోయా ఫస్ట్ తారీఖుని వెళ్ళిపోయింది జీతం తీసుకుంటది పెన్షన్ వస్తుంది కదా పెన్షన్ డబ్బులు నాలుగు వేల మూడు వేల
ఆ మా అమ్మమ్మ కూడా ఎప్పుడు ఏంటి ఊర వెళ్ళది మా పిన్నారికి దగ్గర ఉంటే ఫస్ట్ తారీఖ కరెక్ట్గా వతుంది అన్నప్పుడు ఇంటికి వెళ్ళిపోయి
ఆ మళ్ళీ ఈ నెల తీసుకోపోతే వచ్చే నలకి ఆ డబ్బులు ఈ డబ్బులు కలిపవడాడు
ఆ
పోయినట్టే కదా ఇంకా
మాకు ఎప్పటి నుంచో పడుతున్నాయో పడట్లేదో కూడా తెలీదు ఎందుకంటే మా అమ్మ అక్కడి గెళ్లింది కదా అప్పుడే బుక్ పోయింది యూనియన్ బ్యాంక్ మాది
హ
గ్యాస్ముందు అందులో పడిేది ఇప్పుడు అందులో పడుతుందో లేద కూడా తెలీదు
ఆధార్ కార్డు ఏ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయ్య అంటే ఆ అకౌంట్ లో పడిపోతాయి చేంజ్ అయిపోతుద్ది ఆటోమేటిక్ గా
అ మళ్ళీ ఏంటి అక్కడికి వెళ్ళి చూసుకోవాలన్న అనుకున్నాం నీ ఇంకెళ్ళలేదు అది ఎక్కడో ఉంటది కదా మీ దగ్గర యూనియన్ బ్యాంక్
ఆ
హ
డబ్బులు పడుతున్నాయా లేదా తెలుసుకోవడానికి ఇది ఇది గ్యాస్ బుక్ డబ్బులనా
ఆ గ్యాస్ బుక్ డబ్బులు
గ్యాస్ ఏజెసకి ఫోన్ చేసడితే చాల పాడుతున్నాయ లేదో చెప్తు దాని బ్యాంక్ అకౌంట్ క వెళ్ళ అవసరం లేదా
ఒక ఒకసారి చాలా రోజులు చూసుకోలేదు మళ్ళీ ఏంటి మా ఆన్లైన్ సైడు పోస్ట్ ఆఫీస్ లింక్ కూడా చేస్తాడు మా అమ్మ నెంబర్క
ఆ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లో ఎక్కువ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లో పడిపోథాయ్ ఎందుకంటే అదోక్కటి తీసుకోవ ఉంటది ఎక్కువ ఆ అంతకు ముందు వేరే అకౌంట్ లో పడినా గాని పోస్ట్ ఆఫీస్ కే అకౌంట్ మీరు రన్నింగ్ లో ఉందనికి ఇప్పుడు దానికి ఆధార్ కార్డు ఇవన్నీ లింక్ అయ్ ఉంటాయి దానికి పడిపోతుంది
మొత్తానికి ఇంకెందులో పడుతున్నాయో తెలీదు
హ్మ్ మ్ ఇది అసలు ఫోన్ చేస్తతే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఆ షోరూమ్ లో ఏం చేస్తుంద కానీ ఇప్పుడు ఫోన్ జెస్నా బిజీ బిజీ బిజీయే అసలా మామలు కాదు సంతా మార్ట్ లు వెళ్ళినప్పుడు ఫోన్ చేయమంటేనేమో నాకు ఏంటి ట్యూషన్ చెప్పాలంటది ఆ రెండో తరగతి దానికి ట్యూషన్ చెప్తాకి ఓ బిల్డప్ ఇది
ఆ మొన్న కూడా షోరూమ్ గురించి ఓ చెప్పేసింది అన్ననగా లేట్ అయిపోతుంది ట్యూషన్కి వెళ్ళాలి
ఆ అదిగో ట్యూషన్ చెప్తానం కదా ఆ టైమ్ లో కూడా ఫోన్ బిజీ వచ్చది అసలు అన్నీ దాంట్లో ఏం మాట్లాడుతదే బాబ పిచ్చ ఎక్కేతద్ది నాకైతేను నిన్న అంతా ఎక్కువ ఫ్రస్టేట్ అవుతనే ఉన్నాను నేను పొద్దుటి నుండి సాయంత్రం ఫ్రం వర్క్
నువ్వేనా నేను కూడా మా పపేరు కూడా మారిపోయింది నా ది అ
నిద్దర కూడా పట్లేదే తలకాయనొప్పి వచ్చేసింది మధ్యాహ్నం ఇంక ఇంకా చిరాకు వచ్చేసింది ఇంకా అసలా ఎంత మూడౌట్లో ఉన్నానంటే అందులోనూ దాన్ని ని టూ హండ్రెడ్ అడిగాను మా అమ్మ ఫోన్ లో ఫైవ్ హండ్రెడ్ పడ్డం చూశానే నేను ఏమైందంటే నా ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోతుంది మా అమ్మ ఫోన్ లో కూడా అయిపోతది ఆఓ టూ హండ్రెడ్ ఫస్ట్ మా అమ్మ ఫోన్ లో బ్యాలెన్స్ వేసేసి అందులో ఉన్న ఫైవ్ హండ్రెడ్ ఫోన్ పే చేసేసుకొని నేను రీచార్జ్ చేసుకుని రెండు వందలు వెనకిచ్చేద్దాము ఎవరిత్తే వాళ్ళకి టూ హండ్రెడ్ అనుకని దివ్యధనాన్ని టూ హండ్రెడ్ అడిగాను
హ్మ్
ఇచ్చింది ఇస్తే ఏమైంది మా అమ్మ అకౌంట్ లో చెక్ చేత్తే ఇంతకీ అందులో డబ్బులు లేవు
ఆ
డబ్బులు దానికి నేను ఎలాగివ్వాలి గంటలో ఇచ్చేత్తనన్నాను తలకాయ నొప్పి ప్రెజర్ ఎక్కువ అయిపోయింది నాకు దెబ్బకి
నిన్న ఏమో మనం కాల్సు నువ్వు చేత్ తే నేను ఎత్తాను నేన్ చెత్త నువ్వెత్తావు రాత్రికి ఏం మొత్తానికి చిరాకు వచ్చేసింది
ఫోన్ ఫోన్లో ఓ రెండు సార్లు ఫోన్ చేసింది సర్లే సరదాగా అనేసి ఏడ్పిద్దామని, ఏవే విప్పుడే కద చేశావ్ ఎందుకు అన్ని సార్లు ఫోన్ చేసావ్ చేత్నావ్ అనేసి అన్నాను అంతేనమ్మా ఇంకా దానికి మెంటల్ వచ్చేసింది, ఎంతసేపు దీని గొడవైనా ఇంకా డబ్బుల గురించి దాని గురించేనా ఇంక ఏం ఉండదా నీకు అస్సలు అని ఓ తెగ తిట్టేసింది బీపీ వచ్చిందిదటబ్బా తిట్టి తిట్టి ఫ్రస్టేట్ ఐపోయి పెట్టేసింది తనని బతిమలాడానికే సరిపోయింది నాకు
బిరియాన ఆ వినపడు ఉందే వాయిస్
ఉ వినపడుతుందా మల్ల ఆగిపోయిందేమో అని
హుహు నాకు అదే భయం వేసింది మొన్నట్లాగా మళ్లీ అయ్యి అందుకని అర్థమని చూసుకుంటున్నాను
యూ కరెక్ట్ గా టెన్ మినిట్స్ అయినప్పుడు చూసుకుని టప్మని ఆఫ్ చేశాను
ఇంట్లో ఏమి లేవు మా అమ్మ ఏం వండట్లేదు నేనే హాహా
ఇండియన్ గ్యాస్ అనుకో బ్లూ కలర్ లో ఉంటది బుక్ కు కాదు ఇండియన్ గ్యాస్ ది బ్లూ కలర్ లో ఉంటది బుక్కు హెచ్పీ గ్యాస్ ది రెడ్ కలర్ లో ఉంటది
హ ఆ
ఏంటది వాట్సాప్ కాల్ వస్తుందా
మావ్ మా అమ్మే చేసేస్తువుంది అండి
ఉహు ఎన్ని మినిట్స్ అయ్యిందో చూడు
సెవెన్ ట్వంటీ ఎయిట్
ఊ మెసేజ్ ఎట్టు మీ అన్నయ్యకి.
ఏ తిట్టేతాడు ఇప్పుడు కాల్ ఎత్తలేదంటే
ఉహు
మే
వెళ్లానని చెప్పు ఏం చెప్తావు ఇందాక నేను స్నానానికి వెళ్ళినప్పుడు మా అన్నయ్య అలాగే ఫోన్ చేశాడు లిఫ్ట్ చేయలేన్ గిప్ ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు వాష్రూమ్ లో ఉంటే అప్పుడే చేస్తాడు మా అన్నయ్య ఫోన్
సెవెన్ సెకండ్ సైటు
సర్లే అయితే